ఉమ్
హలో
కనెక్ట్ అయిందాంటి
ఆ చెప్పండి
ఏ మ్యారేజ్కి వెళ్తున్నారండి ఎవరిది
ఆ అన్నయ్య వాళ్ళ అబ్బాయిదండి
అవునా ఓకే ఓకే
ఉమ్
ఈ రోజేనా మ్యారేజ్ ఈ రోజు రేపా
మ్యారేజ్ ఈ రోజును నైటెనండి పెళ్ళికొడుకుని కూడా పొద్దుటే చేస్ రు మేము మధ్యాహ్నం వచ్చాము ఉమ్
అదే అంజలి పాపం తను మీ కూతురు కొంచెం హెడ్డేక్ గా ఉందక్క అన ఉమ్
ప్రయాణం చేసోచ్చాం కదండి తలనొప్పిగా ఉంది నాది అదే పరిస్థితి కాకపోతే ఏంటంటే తప్పదు పెళ్ళికి వెళ్ళాలి పెదనాన్న మనవడిదండి
పెదనాన్న మనవడిది ఉమ్ అనిలే మా అమ్మ కి త హెల్త్ మాది బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పింది ఉమ్ బాగుందా మరి మీక్ ఇప్పుడు హెల్త్
ఉమ్ హెల్ హెల్త్ అండి మందులు వాడుతున్నా
మందులు వాడుతున్నారా అంటే మందులు మ ఆ మందుల వల్ల నయం అయిపోతుందంటనా
మందుల వల్ల నయం అవ్వడానికి అది కంపల్సరీ వాడాలండి ఇంక లైఫ్ లాంగ్ ఆపరేషన్ పడుతదన్నారు
వద్దు వద్దు చేయిించుకోద్దండి ఒక సారి అది సక్సెస్ అవుతది లేకుంటే ఫెయిల్ అయితాది ఉమ్ కొందరికి సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఉమ్ ఇంకెంటండి
అందుకేనండి ఆ
ఫోన్ చేయదు అ హా చేయదు అమ్మ ఫోన్ మాట్లాడుతుంది అవునా మీ అమ్మా ఒకే ఆహా ఉమ్ నే మాట్లాడే భాష కి మీ భాషకి కొంచం
ఆ ఆ అవునండి మా ది తెలంగాణనే కానీ బోర్డర్ లో ఉంటాం కదా ఇటు ఆంధ్ర అమ్మ వాళ్ళది
ఆహ
అమ్మ వాళ్ళది ఆంధ్ర అండి మా హస్బెండ్ వాళ్ళదేమో తెలంగాణ అండి అటు కలవదు ఇటు
దగ్గరేనా మీకు అక్కడికి మీకు వాళ్ళకి
మాకు దగ్గర అంటే నాలుగు గంటల మూడు గంటల ప్రయాణం అండి
మూడు గంటలు పడుతది
మూడు ఏంటండి నాలుగు పడుతదండి
ఆ
అమ్మ వాళ్ళ ఊరు రావాలంటే కరెక్ట్ గా దొరికితే మూడు గంటలండి లేదంటే నాలుగు గంటలండి
ఉహ అ
మీరేం చెతున్నారు కూరండార
మ్ మామూలు ఈ రోజు పప్పే చేసాను తిన్నాము మళ్ళీ నైట్కి ఏమన్నా చెయాలి ఉమ్ బ నాకు చిన్న పాప ఉందా ఆ పాప నన్ను సతాయిస్తుంది అప్పుడు నుంచి బొమ్మలన్నీ వేసుకుంది ఆ బొమ్మల్లో ఆ తనకు కావాల్సిన బొమ్మలు లేవని సతాయిస్తుంది పోన్ మాట్లాడాలని తన్ని వాళ్ళ నాన్నమ్మోలి పంపించిన కానీ వాళ్ళకి వాళ్ళకి చెప్పుకుండా వచ్చేసింది
హు హు అదే లేండి
అ
అంటే పాపను మాట్లాడమందాం అనుకున్నాను కానీ నీ ఫోన్ నువ్వే మాట్లాడుకో మమ్మీ అందని ఇంకా నా ఫోన్ నేనే మాట్లాడుకు
హలో
ఆ చెప్పండి హలో
ఆ వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది అండి హలో ఆ వినిపిస్తుంది లే ఓకే ఒకే నీ వాయసు మీ వాయిసు మరి పెద్ద వాళ్ళ వాయిసులా లేదు
నాదా
ఆ ఒక ఒక పార్టీ ఫార్టీఫైవ్ ఇయర్స్ వల్ల వయ వాయిసులాగా ఉంది హుహ్
ఆ అలాగే ఉంటదిలేండి
హుహ్ కొంచెం మీ మీ కూతురు వాయిస్ లాగా ఉంది
హుహ్ ఇద్దరిది ఒకలాగే ఉంటదండి మా వాయిస్
అవును అవును
ఆవిడ పోలికలు వాళ్ళ డాడీ ను వాయిస్ నాదండి
అవును అవును అవునా పాప ఫోటో చూడలేదులేండి నేను డీపీ కూడా ఏదో శివునిది పెట్టుకుంది చూద్దాం అనుకుంటున్న కానీ డీపీ కూడా పిక్కు ఉ ఉ
పెట్టదండి వొద్దని చెప్పనని పెట్టదండి ఫొటోస్ ఏమి ను
అవి అన్ని ఉన్నాయి ఇంకేడించి అవును అవును
చెప్పాలండి
ఉ ఉ ఆ చెయ్యాలి సాయ సాయంత్రం ఇంకా ఇప్పుడు ఇంకా పాపకి పాలు తపించాలి కాఫీ చేయాలి నీళ్ళు కాగాపెట్టాలి కసలు కొట్టాలే ఏదో ఓ పని ఇంట్లో హు టాబ్లెట్స్ అమ్మ కాల్ ఓటి మాట్లాడి
ఉ
వెరీ గుడ్
చెప్పాలే
అవునా ఇది టెన్ మినిట్స్ వరకు మాట్లాడాలి కాలు, టెన్ మినిట్స్ అయిన్ తె నేను నేనే కట్ జేస్తా మీరేం కట్ చేయకండి
నేన్ చేయన్లెండి మీరే చేయండి టెన్ మినిట్స్ అయ్యాక
మళ్ళీ నువ్ టెన్ మినిట్స్ కాకుంటే ఇంగ నకియాల పాయింట్లు పడవు గదా.
అవునండి
ఆ మీరు ఫ్రీయే చ్చి మళ్ళీ ఈ రోజుగానే నేను కాల్ లిఫ్ట్ చేస్తాలేండి రేపైనా జేయండి.
రేపే కుదురుద్దులేండి మేము, అంటే వదిన వాళ్ళు రెడీ అవుత్
మీకు ఈ రోజే వచ్చిండేది నాకు ఈ రోజు త్రీ డేస్ అయింది నేను త్రీ డేస్ లో ఇ త్రీ డేస్ లో కంప్లీట్ చేయలా, నాగిప్పుడు వరకు ఉన్న నే మొన్నటి నుంచి మాట్లాడుతున్న ఇంకా నాకింగా సిక్స్ కాల్స్ మాట్లాడాలింకా నేను ఊ మాట్లాడుతుంది నవ్య సూచు అవి ఎన్ టరు కావడం గుడ లేదు, ఇది సిస్టమూ ఆ టెక్నికల్ ఇష్యూ ఉంది, అది చూపిచడం లేదు కాల్స్
ఉమ్ హు ఎందుకండి
హలో
ఎందుకనండి?
ఏమో ఇది ఎందుకు ఇలా ఉందో అర్థమే కాలేదు.
ఉమ్
మా
అంటే సిగ్నల్స్ లేకండి
సిగ్నల్స్ కాదు ఏది ఇది యాప్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది ఇప్పుడు గుడా ఒ మాట్లాడుతున్నాను గాని ఇదేంది చూపిచడమేమ్ లేదు సెకండ్స్ మారడమేలేదు
ఉమ్
పదిఇదిఏం
సిగ్నల్స్ లేకేమో అనుకున్నానండి నేను
అవునా హలో
చెప్పండీ చెప్పండి చెప్పండి
ఉమ్
సిగ్నల్స్ లేకేమో అంటున్నా
ఆవునేమో మే బి
ఉమ్ ఉమ్
హ్మ్
పాపా ఎన్నో నెలండి
అ
హలో హలో హలో హలో హలో హలో విన్పించట్ల ఏదో